అ
ఆ సీస్ చెప్పు
బావున్న వా
బావ్ న్నా నువ్ బావున్నావా
హా ఏం చేస్తున్నవ్ తిన్నావా
ఏంజలే తిన్నాను ఇప్పుడే
తిన్నా ప్ప తాలుగారు తారవా పం చేస్తున్నావ్ హ్మ్ బావున్నా అందరం బాగున్నాం అదే ఏమంట అమ్మా ఫోన్ చేసి ండవ హ్మ్ అదే కదా యాడికి పోత్ ర్రు వాళ్ళలాడిపోద ఇళ్ళం కూడాడ అడిచ నాకు
నువ్వు చేయలేదా ఫోను
చేయలే నేను ఏమైం ఏదనికి
ఏంటి గట్టయిలా
ఏ అమ్ ఏడు త్ బాధపడుతుండా దని చేయలే ఆ రోజు రేపు నాకు చేద్దాంలేని
బావ వచ్చాడా
రాలే ఇంగా ఏం ప్రాజెక్టు
రేప్ సడ్మిషన్ ఉంది మొన్నాడు హాలిడే రోజే వైవా ఉంది మాకు సండే మండే సెమ్ ఎగ్జాము సండే ఎక్స్ ర్నల్ వైవా ఉంది ఏం చేయాలో తలకాయ్ నోస్తా వుంది. మాదిగాక బయోస్టాటిక్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కాదంటే గ్యాప్ లేదా ఆదివారం అన్న చదువుకొని గ్యాప్ లేకుంటే ట్ట సోమవారం డైరెక్ట్ ఎగ్జామ్ రాసేది.
ఆ
మళ్ళీ ఈరోజు బుక్ చేపిచ్చుకోవాలని అన్నే
మనా బదులు కైటీ ఆఖద్లు క మా బన్నారు
సైడ్ కు రా వాళ్ళ మాట్ల్ వినిపిస్తున్నాయి. హ్మ్ ఇది ఏం చేసారు ఇం మళ్ళ ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు అడిగినేం చేయాల రేపుడు ఖచ్చితంగా కావాల తెల్లారి కల్లా డబ్బులు రేపు వపిస్తాను లేవ
ఎంత కట్టాలా
పదైదు వందలో పన్నెండు వందల
మొన్న ఉన్నాయి కదా నీ దగ్గర పద్నాలుగు వందలు పదమూడు వందలో
ఉమ్ అమ్మాకి ఖర్చు పెట్టినా అమ్మకే అమ్మ మీరు
ఏంటికి పెట్టినావు
దానికి ఆ ప్రాజెక్ట్ మామూలు సాఫ్ట్ కాపి దీపిస్థారు చూడు నార్మల్ గా ఫస్ట్ చూపిడానికి శాంపుల్ అది దీపిని అందుకు కావాలనింటే మూడు వందలు
ఉమ్ అవ్లీక్కా కట్ట యాడా ఎన్ని దానాలకి వచ్చా అదులేక్క
ఇంక నేను ఏం చాల నచ్చిపో నాకు ఇంకా నేను వాడికి ఇంక ఏ గమ్ముగా ఉండ ఇంకా
కతు అన్ని చచిపోతునారు వాలు పాపం దకుళ మాది చచ్చింది
ఇదిక్కటి అయిపోతే ఇం నాది ఏం లేదు ప్రాజెక్ట్ పని అయిపోతే ఇంక నాక ఏం డబ్బులు అవసరం లేదు
పీజీలగ గా కట్నా
ఇగా మొన్న కట్టేసిన్నాను మ నాలుడు రోజులకి రెండు వందల రెండు వందలు కట్టాన్నాడు అన్న
ఆ
అది ఎక్జాన్స్పుడు అప్పుడుకల్లా అడుగు థాను అమ్మను ఇప్పుడు ఏమ అడుగుతా
అంతేలే అంటే కట్టలేదంగా
ఈ మంత్ది అంతా కట్టేసిన నాలుగు తేదీ వరకు వస్తుంది
మూడు రోజులు ఏడు వందలభ ఇపాల
ఆ
ఏంది అడగ చా మూడు రోజులకి అంత లెక్కనా
అదే అయినా నా అది అడిగి మళ్ళా మొన్న అడిగిండే రెండు వందలు ఏవై కదా మూడు వందలు అన్నాడు తగ్గించుకున్న టూ హండ్రెడ్ కంటే ఒక మూడు వందలు కట్టండిన్నాడు మేము ఏం చేసే రెండు రోజులు ఉండేందుకు ఏ ఒక రెండు రోజులు ఇష్ట పెట్క అడా స్ట్
అయినా మీరు మామూలుగా మధ్యలో హాలిడేస్ పెట్టింటారు కదా మీరు అడగలేరా మే మధ్యలో మధ్యలో హాలిడేస్ పెట్టినాం కదన్న దానికే మాట్లాడతా నువ్ అని అడగొచ్చు
అది సమా మ్మ వాళ్ళకి మేము పెట్టమనిమ్మా హాలిడేస్ అంటారు
ఆ బాగుంది ప చ
హ్మ్ ఏం చేస్తాన్నారు మామరాల ఇంక ఇంటికి
ఇంకా రాల్
ఉమ్ ఈ రోజయితే తలకాయ పాగ్గిలిపోయింది పొద్దునుంచి కూర్చున్నాను ఆ పిల్ల వరకు అంతా నాకే చెప్తుంది అవి జుడి ఇవి జుడేది జుడిది జుడని మా రూ మా గ్రూప్ అదే మా టీమ్ పాపా అ నేను చెప్పేది ఆర్ల్లోకి అడదాం కాదు అడితే అట్లే చేసేది మ్మ్ అలకి అన్నీ అట్లా చెయి ఇట్లా చేయి అట్లా చెయి ఇట్లా చేయయి అనిం కాదు చెప్పించి ఏం చేపించుకొని సాయంతం
మబ్బు కట్టవచ్ ఎట్టా ఆ అ ఏం ఏం లే ఊరికనే ఉన్న
మ్మ్ హ్మ్
ఎగ్జామ్ లు ఎప్పటి నుంచి
మండే నుంచి ఎగ్జామ్స్
మండేను అదే వాళ్ళు వస్తాం అని నారంట ఆ అదే ఎగ్జామ్లు ఏం లేవు మేము మాకు తెలుదా ఎగ్జామ్లు ఉండేది లేందన్న
ఎవరు మై వాడు
ఎవరు వాడే
ఆ
అని అన్నా రాంటా
మళ్ళా ఫోన్ చేసా
ఆ అంటే నేనే మాట్లాడితే అవసరం లేదా బాబుతన్న అన్న నేను
మీరున్న మాట్లాడలేరా లక్ష్మి వాళ్ళంతా గిట్టిగా ఫోన్లు చేసి మాట్లాడదండి మీరు ఏం మాట్లాడే మూవ ఎద్దులాల ఉండండి ఎవరు
ఓ టైమ్ వచ్చినపుడు మాటాడతారు దాంగ్లే ఏం మాట్లాడతాం వాళ్ళు వచ్చారు కదా అప్పుడు మాట్లాడతారు
సిద్ద్దమా అనమా పెద్ద త ప్రతిసారి ఫోన్ చేసి బెదిరిస్తా అంటే అమా బాధపడుతా మాట్లాడుతా ఉంది
ఆ బాబో అన్న
అనింది వాడు వచ్చి ఆటోలో కూర్చొని బయట ఉన్నాడంట ఇం రాకుండా మ్మ్
వాణి ఎందుకుమే వాన్న కొట్టి కొట్టి సపుతాడ మే ఇ గుడ్లోడ
ఎం చేసారు
వందండే తాటాట తెచ్చిన ఆట ఆట సచ్చినాడు కర్రోడు ఆయన గుడ్లోనే ఎక్కించుకునేదా ఎక్కి పోతున్నాడు గుడ్డలోడు
నిజంగానే ఏ అంత కుట్టుకొని మళ్ళా నీ కొట్టుకుంటాను ఆ నేను కొట్టుకుంటాను అంటే ఆపను కూడా ఆపలేదే నీ లోప పల పోల చచ్చిపోవాలనే కదా నీకు ఉద్దేశం
ఆ కుట్టుకుంటా అంటే తిమ్మిర పట్టి ప కొట్టుకుంటాన్నావు వాడిని కొట్టి నువ్వే కొట్టుకుంటాం మళ్ళా వాడిని ఏడిపించి
చెప్పుతో చెప్పుతో కొట్టుకున్నాడంట
పట్టుకోనీ సవని మంచిన కూడ
ఏం అది బాగా మా అమ్మాయి అయితే ఇటో ఒకటి ఇదొక్క పాస్ అయిపోతల్లి యెన్ని ఆలోచించుకున్నాను ఎగ్జామ్స్ బాగా రాయి ఇదొ ఒకటి అయిపోతే దేవుని దయ వల్ల అని అమ్మంట
మనీద ఒకటి దిగు వచ్చంది అందరు ఇది ఎత్తి పెట్నాము ఎట్టో వడి కు కాచ్చ మేలాడ అమ్మా అవ్వ ఏ ఎయది అ పేరుద బాగా వస్తె చాలు మాకి ఏ ముద్దని అన్నారు
చదువుతాను లక్ష్మి నేనేం నాకు తెలుసు కదా
ఆ
ఎ ఎగ్జామ్స్ అయిపోతాయి సర్టిఫికెట్లు ఇస్తామన్నారు శనివారం రాస్తాను నాలుగు ఎగ్జామ్స్ ఇది బయోస్టాటిక్స్ ఒకటి బాగా రాస్తా ఆ నాలుగు బయస్టటిక్స్ ఒకటి బాగా మ్యాథ్స్ లక్ష్మిీ ఇది మ్యాథ్స్ ఎట్టిస్తారో తెలీదు టైం లేదు మ్యాథ్స్ కి ముందు రోజే ఇంకా వైవ పెడుతున్నారు అది కొంచెం ప్రాబ్లం అయితుంది రేపు అన్నా కాలేజీకి పో ఒక్కొక్కంటి చదువుకోవాలా రేపు ఇ మొన్న అట్లున్న
ఆ
అని నేని ఇట్లా చెప్తే ఇంక సడన్ గా ఆ పిల్లలు అట్టి చెప్పినారు ఆదిలక్ష్మి వాళ్ళ డాడీ చనిపోయాడన్ని ఆ ఆళ్ళు చేసినా రెండు నిమిషాలకు ఆ అమ్మాయి ఇంగ నా
ఆ ఏ నేన్ నేనన్ నాకు తి నువ్వు చెప్తాన్న నాకైతే ఏం ఫీల్ కూడా రావడంలా న ఈ మధ్య నిజంగానే వాళ్ళని చూత్ సండే గుట్లోడ అయితే మేక్కిపోనాడని సేహే ఏం మొన్నయితే ఎట్టండ మాట అన్నాడు మొన్నయితే తే తెల్సా ఉచ్చన్నా అయిటివే నన్నే గుడ్లోడు
ఏనున్నాడు హుహు వాన్ని అసలు పట్ంచుకోను నాకు అందుకే వాతో మాట్లాడాలాలంటేనేే నచ్చడం లేదు ఇంక ఏమంటే ఇంకా ఉంటాది కాబట్టి తమ్ముడు అనేది ది ఒ బాద్
ఇప్పుడ్ నువ్ చెప్తాన్న గూడ క నాక మనీపిల్లానే జంగా అంటేని
నేను ఏడిసి వాన్ని ఎప్పుడు కొట్టు కొట్టి సంపెట్టుగా ఉండాలి లి అందరు కల్స్కోనంటి
ఆ
ఎవరు చూసిన ఊరికి చిన్న దానికి ప్రతి దానికి ఏం వాడు ఇం వాడి ఇంకా పిల్ల్లోడు ఏమన్నా కొట్టగా ఉంటే పడతాడు ఏమన్నా వాడు వానిలాగే వాణకి కోపం రాదా
అంతే ఆ వాడి ఆడికి ఎంత తిట్నాకూడ గుడ్లోడు గమ్ముగానే ఉంటాడు.
ఉమ్ చి కాదు లక్ష్మి పిల్లోడట్నయితే ఏమో లే పిల్లోడు అనుకోవచ్చు ఆ కొట్టుకోర్రి కొట్టినాడంట వచ్చినాంచి కొట్టు కొట్టి పెట్టినాలని ఏడుచుకుంటా వాడు
ఆ ఎప్పుడు వాడి మీద వ నాట్ ప్లిమా
అళ్ళ వాడిని కొట్టి వీడే కొట్టుకుంటే ఏమో వస్తాది చెప్పు
ఆ ఇ అ అ సర్లే ఐ ఏ హా
సరేలే అయితే ఉంటా మరి బాయ్ జారత్త